మ్మ్ చెప్పండి
చెప్పండి ఏం జేస్తారు
ఏవరు ఆ ఏం ప్రిపేర్ అండి నాకేం ప్రిపేర్ అవ్వాలని లేదు కానీ మా ఎగ్జామ్ కి థియరీ ఏమన్నా ఇస్తారా అని చూస్తున్నా
అయితే మా థియరీ మా మ్యామ్ అయితే థియరీ అడుగుతుందా, ఇంకా వచ్చిందే రాయండి అని చెప్పింది. మీకు వచ్చింది రాయండి అని చెప్ పింది
అంటే మాకు మ్యామ్ వయిబవది కుంటారేమో అని
వాళ్ళకేం రాకు మనకేం తీసుకుంటా
అచ్చా ఒకవేళ సార్ వాళ్ళు వస్తే
సార్ వాళ్ళు వస్తె చెప్పలేం
ఊహు
అంత అంతస్తుంది అయితే లేదనుకుంటున్నా
మ్
మ్
బిర్యానీ దిందమా అండి ఏదన్న ఒక రోజు
అబ్బా నాకు ఫుల్ క్రేవింగ్స్ వస్తున్నాయి బిర్యానీ అయినా మండి అయిన తినాలని
అవునండి ఒకవేలా మణ నా దగ్గర ఉంటే తిందామండి ఒకేళ రేపు రేపు ఎగ్జామ్ ఎప్పుడుండి
రేప పొద్దున్నే మ్యాథ్స్
అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ నా
ఆఫ్టర్నూనే
మార్నింగ్ అంటే ఇప్పుడు మనం వేరే క్లాస్ కదా ఎక్కడ కూడా చవాలి
ఏమో అండి మేము ఆఫ్టర్నూన్ వస్తాం కలేజ్కి
అవునా మీ ఫ్రెండ్ ఒకామె అంటే డైరెక్ట్ ఇంటి నుంచి వచ్చిండ లేకపోతే మీ హాస్టల్ నుంచి వచ్చ చిన్నా
ఎవరండీ
మీ ఫ్రెండ్ అండి బెస్ట్ ఫ్రెండ్
ఆ బెస్ట్ ఫ్రెండు
మ్
ఆ డైరెక్ట్ ఇంటి నుంచి వచ్చిందండి
ఆహా
ఆ
మాకు అలాంటి సోర్స్ లేదు
అంటే చాలా లాంగ్ కదండి తనది అంత లాంగ్ కాదు
మ్
అదే చాలా లాంగ్ కదా
ఆ అవునండి
మాకేం కాాదండి మహంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది
ఎవరికి తనదా
హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్వర్ వస్తుంది కాబట్టి ట్రాఫిక్ అంత ఉండదు
ఓహో
ఉమ్
నేను మీ హాస్టల్ కు వచ్చిందేమో అనుకున్నా
ఆ లేదు లేదండి
ఉమ్
తను కాలేజ్ గండికి దగ్గరకి వచ్చాక కాల్ చేసి అప్పుడు స్టార్ట్ అయినా
ఓకే ఇంకా ఆమాకి బండి ఉంది కదండి ఎందుకు తెయట్లేదు
ఎవ తనా ఈరోజ జూ తను ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బైక్ పెట్టి ఇద్దరు ఒక బైక్ పైన వచ్చారు
ఓహో మీరు కూడా తెచ్చుకుంటే మంచిదే కదా
హాస్టల్ ఫీజే అయితే లేదండి ఇంకా మండి
నేర్చుకోవాలండి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు నేర్చుకుంటారు
స్కూటీ వచ్చండి అప్పుడు చిన్నప్పుడే నేర్చుకున్నా కానీ ఇప్పుడు ఎప్పుడు నడపట్లేదు అంత
అచ్చా డంజర్ అ దల్షింద
అలా కాదు ప్రాక్టీస్ పోయింది అప్పుడు ఇంట్లో స్కూటీ ఉండే కాబట్టి నడిపేదాన్ని ఇప్పుడు స్కూటీ లేదు
ఉమ్
తర్వాత కారు కూడా లేదు ఎదండి కార్ కూడా కరాబ్ అయిపోయింది ఒక బైక్ ఉంది అంతే
ఆహా
ఉమ్
మండి కో దమన్డి ఎగ్జమ్ సర్పేడింగ్కా
ఎ ఇప్పుడంటే అప్పుడంండి ఆల్ టైమ్ అవైలబుల్
మీ టూ బట్ కానీ మకు బస్సెస్ ప్రాబ్లం అండి లో పప్పల్కిళ్తా బయట్ కెల్ సల బయ ఇకతే లోకల్ కల ని సరే
ఉమ్
ఆఫ్టర్నూన్ మేమ్మల్ని అలో చేసినారా
ఆ చేసిడండి ఏమనట్లేదు
ఆ రోజు మమ్మల్ని అసలలో చేయనీయలేదు లాస్ట్ కి జీరాక్ సంజీప్ పినం
ఆ అప్పుడు ఈ అందరి గుంపు ఉండేని అంటా కదా
ఉ అవునవును చాలా మంది ఉన్నారు ఆరోజు
అ అలాలోవి స్తున్నారు అప్పట్లా అని
ఉ
ఉ
ఏదన్నా ఎవరన్నా ఒక పీటీని మనం కూడా పరిచయం చేసుకోవాలి
ఒక అక్కడ ఒక అంకులు ఉంటాడు త అనే అలా చేస్తాడు కానీ కొంచెం పదయం పెంచుకోవాలి
మనకు అలాంటి పరిచయాలు రావు మనకి భయపడతాము
ఇ ఇప్పుడు భయపడ్డం ఎందుక
థర్డ్ ఇయర్కి వచ్చినా భయపడుదుా
ఇంక ఎన్ని రోజులు అండి మ అంటే ఈయ ఒక ఫిఫ్ ఫైవ్ డేస్ కాలేజ్ కి పర్ఫెక్ట్ గా పోతాం ఫోర్త్ ఇయర్ క వస్తే నువ్వు ఎప్పుడన్నావో ఎప్పుడన్నా నేను ఎవరు ఆపట్ ో లో ఉండరు హ
అ ఇప్పుడు అసలైనా కష్టాలు వస్తాయి
ఓ
జాబుల్ లేక ఎవరి అందరు వచ్చి జాబ్ వచ్చిందా బిఠేకా పను జపచ్చిన అద ఏదంట
ఏ క ఏ ఇయర్ అంటే ఫోత్ ఇయర్ అని అద్దు థర్డ్ ఇయర్ అని అనాల
ఆ అవును జవ వచ్చిందా అంటారు ఆ
అదే అదా
మన మన ఏజ్ మన హైట్ చూస్తే ఆ వీళ్ళు ఇంగా ఇంటారు కాాలేజ్ ఆడకుట్రుం
అదిడ కరె
అ ఇండెక్స్ మీద కరెక్షన్ అయ్యందా మేం ఫైల్ తీస్ కోలేదు ఈ రోజు
అయ్యో ఓ అయింది మాది
రేపే కరెక్షన్ వేయించుకోవాలి ఇగా
రేపు ఉంటదిగా మ్యాము
ఉంటారు కానీ ఒక ఆమె వస్తుది ఆమె వాయిస్ ఇంట వాయిస్ చూస్తేనే ఇరిటేషన్ వస్తుది ఒక ఆమె మీడం
అవునా
అ
ల్యాబ్ లోనా
ల్యాబ్ లోని
బాయ్స్ తో ఎక్కువ మాట్లాడుతారామామా
ఆమెనే ఆమె తెల్సా మొన్న ఎట్లా చూసింద అంటే ఎట్లా లైక్ బ్లాక్ మ్యాజిక్ చేస్తారు చూడు అట్లా చూసుకు పోయింది ఓహ ఇంకా కాలే హాస్టల్ లో ఏం పెట్టినారా స్నాక్స్ ఏమైనా పెడతారా
హాస్టల్ లో ఎమ్ పెడతారండి స్నాక్స్ మా హాస్టల్ కి అంతా సీన్ లేదండి
అచ్చ టీ కాఫీ లాంటి కూడా ఇయారా
అవి అసలుక లేవు ఇంకా ఏ షార్టేజ్ వల్ల
ఆ బయట హోటల్స్ ఓపెన్ అవుతేన్నా అమకు
అ అయితే ఒక రోజు మేమ అందరం హాలిడేస్ కి ఇంటికెళ్ళాము మదా
ఆ
అయితే పక్క కాలేజీ లో ఫార్మసీలో మా జూనియర్స్ ఉంటారు వా వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట వాళ్ళు ఉన్నారు మొత్తం మా ఫ్లోర్ మొత్తంంలో వాళ్ళ ఇద్దరే ఉన్నారు
అవునా
ఆ అయితే ఫుడ్ బాలేదంట ఒక రోజు హాస్టల్లో బయట థిన్న్ధం అని బయటికి పోథే ఒకా శాప్ ఇప్పుడు ఓపెన్ చేసారంట
అవును ఇక్కడ కూడా అసలు హోటల్స్ ఏ ఓపెన్ చేస్తలేరు
అవునా
ఉమ్ మేము బుక్ చేయాలని కునము అస్సలు బుక్ కైతలేదు
మెమ్ బుక్ చెధమ్ అన్న
సిలింండర్
అవునా ఎట్లా మారి పయి పొతే
అయిపోక ముందుకే ట్రై చేస్త న్నాము స్వల్ బక్కైతలే
వస్తున్నాయింట కాని వన్ వీక్ టైం పడుతుందంట
ఉమ్ ట్వంటీ డేస్ పడుతుంది
ట్వంటీ డేస్ వాడుతుందా మున్న ఎవారో అనారు వన్ వీక్ లో చెస్
ఎమో మరి
మా ఇంట్లో మా ఊళ్ళలు చాలా ముందు చూపుతూ రెండు సిలిండర్లు ఎల్పించి పెట్టారు అంటే ఒకటి ఉంది ఇంకోటి తెచ్చి పెట్ట్ర ఎలా ఉండేదిద్దరు కాబట్టి అంత అయిపోధు కుడా
అచ్చా అంటే ఇక్కడ ఎట్లా మొన్న ఉగాది వో వచ్చినప్పుడు అన్ని చేసుకున్నాము తొందరగా అయిపోతది విచారి
హ్మ్ హు ఇంగ పండవులు వచ్చిందంట్ వేసుకోక తప్పదు
హ్మ్
పండుకొని లేసిన రాంగ్ నే ఫుల్ హెడ్డక్ వస్తుంది అంతకు అనవసరంగా వండుకున్నా
నేను బస్సులో ఎప్పుడు గండి దాటక ముందుకు పండుకున్నా
హ్మ్
కుంటే మొత్తం పెయిన్ వచ్చింది జుట్ట అనుకొని అసలు అంటే కంఫర్ట్ లేకుండే
మస్త్ అసలు నా నిద్రనే పట్టదు హెడేక్ వస్తది నా బస్ జర్నీ అంటానే
అంటే బస్ అంటే ఇగ డ ఇంగా ఎక్కడ దిగి ఎక్కేది లేదు కాబట్టి ప్రశాంతంగా పండుకోవచ్చు కాలేజ్ బస్
హ్మ్
ఇంకా
ఇంకా చెప్పాలి
ఏంలే ఆకలి అయితుంది నాకు ఘోరం
హ్మ్ తిను తిను
ఈరోజ ఏంటి స్పెషల్
ఈరోజు ఏం స్పెషల్ నువేంది స్పెషల్ ఆ చికెన్
వావ్ మాదిగుడా
రావు మీ అంతా బాగుంటదు ఇది
లేదు లేదు అక్కడనే బాగుంట మాకేమో అక్కడిది బాగుంటది అనిపిస్తది మీకేమో ఇక్కడ బాగుంట
మీరు ఎట్టి పరిస్థితుల్లో అట్లానుకోకురి నీళ్ల చికెన్ అంటే గోరంగుంటది కె
అచ్చా ఓకే అండి మరి బాయ్
బాయ్